హలో కట్ జేయకు హలో హలో కట్ చెయ్యకు లాగ్ చెయ్యకు ఉ చెప్పు ఇప్పుడు మీంట్ల వెళ్ళమంటారు మరి
అ
మీ ఇంట్లోళ్ళు ఏమంటారు మరి
ఇంట్లోలు ఏమంటారో అది ఇగ నేనే డిసైడ్ చేసుకోవాలి తెలుసుకోవాలి అన్ని
ఓ గట్టిగా మాట్లాడు
ఇప్పటి నుంచి తెలుసుకుంటేనే అప్పటికి సెట్ అయితది
ఉ
అ
మీ తమ్ముడు ఏ గ్రూప్ తీసుకుంటాడంట
ఇంకా మన వానికి అసలు ఏ గ్రూప్ లో ఉంటాయనో ఇంక మరి నాలెడ్జ్ ఉందా లేదా మరి ఏంటిది సిచ్యువేషన్ అనేది కావాలి ఇప్పుడు మరి ఆ మావోడు ఇప్పుడు అసలు బీటెక్ అంటే ఏంటిది అ ఏంటిది అన్నీ తెలిసినాకనే చేయాలి అంతలోపు ఇగ లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చినాక ఇక వాటి గురించి కొద్ది అవగాహన అనేది చేపిచ్చినామనుకో వానికి ఒకటి ఉంటది తెలిసినోళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళని కనుక్కోమని చెప్పాలి మరి వాడు కనుక్కుంటాడా మనం చూడాలి ఫస్ట్ మనకు ఒక ఆప్షన్ ఇచ్చి చూడాలి మనకి అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉందా అని
ఉ
ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి ఫెస్టివల్స్ అయిపోయినాంక రంగాల్ల తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కోచింగ్ కనుకున్నా అన్నాడు మరి
ఉహు
అక్కడ కోచింగ్ అయిపోయినాంకా ఈ మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ వాడు పంపియాలి
కోచింగ్ కా
హ
హ
ఇ మళ్ళీ మంతలో తిరిగి కొద్దిగా అటు ఇటు తిరిగి మేము మాట్లాడుకొని ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సు
ఉహూ
అ ఫట్
ఫ ఉం ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్
ఫార్టీ ఫైవ్ డేస్ అని అంటే నీకు సెట్ ఎగ్జామ్ వచ్చేసి మే ఫోర్త్ నుంచి స్టార్ట్ అయితన్నయి కదా
అవును
ఆ మే ఫోరు బ మే ఫోర్ అని అంటే ఇది ఇంటికి వచ్చేవారు థర్టీనికి ఇంటికి వస్తారు ఇక కొద్దిగా ఇటు కొద్దిగా రెస్ట్ తీసుకొని అదే ఫెస్టివల్స్ వస్తాయి
తీసుకపోయి పంపించండి పంపించిన తర్వాత మళ్ళీ పండక్కి తీసుకొచ్చు కొండగల్లో ఏ ఉన్నది
ఊక తీసుకొచ్చుకోవటం ఎందుకు ఇప్పుడు
ఇప్పుడు మీకు పడుగ ఇంపార్టెంటా ఎంసెట్ ఎగ్జామ్ ఇంపార్టెంటా
మమ్ చీ ఎంసెట్ ఎగ్జామ్ ఆ ఇంపార్టెంట్
ఆ మరి
తెలవాలి కదా ఫస్ట్ నేను మావళ్ళని కనుకోమంటే ఏం కనుక్కలేదు మరి మావోడ ఏం కనుక్కుంటా అసలు ఎక్కడ కోచింగ్ సెంటర్స్ ఉంటే మన తెలియదు కదా
అ బీటెక్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి నీకు బీటెక్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి గేమింగ్ గ్రూప్
అ అర్థం కావట్లే వాయిస్ అర్థం కావట్లే హెడ్ ఫోన్ తీసి మాట్లాడడు లేకపోతే ఫోన్ కట్ చేయి
బీటెక్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి నీకేమేం గ్రూప్స్ తెలుసు
మ్మ్
నీక ఏమేం గ్రూప్స్ తెలుసు
నాకా
ఉ
నాకేం తెలుసు ట్రిబల్ ఈ తెలుసు ఈఏ సిఎస్సి ఇంకా ఈ బేసిక్ మనకి ఎప్పుడు ఈ వాటి గురించి తెలుసులే ఇప్పుడు కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఈ కొత్త తెలిసిన కాని ఇంకా ఇంకేముంటే మనకు అంత వాటి మీద ఇప్పుడు మీరు డిగ్రీ అంటే నేను డిగ్రీ కాబట్టి నాకు ఏమేమి ఉంటాయి డిగ్రీలా సైన్స్ వాళ్ళకి ఎట్లా ఆర్ట్స్ వాళ్ళకి ఎట్లా అని నాకు తెలిసి ఉంటది బీటెక్ అంతా లేదు మనకు దీప్తా గా లేదు ఇ సివిల్ అంటే సివల్ ఇంజనిర్ అది మెకానిక్ ఈ రెండు మూడు వలు మరి ఎట్లా డిసైడ్ చేస్తాండి ఇలా కూ తీసుక పోయి కూర్చోబెట్టి
సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ మైనింగ్ కెమికల్ ఇంజనీయరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
మ్మ్
సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్ సిఎస్ విత్ ఎమ్ఎల్ సిఎస్ విత్ ఏఐఎస విత్ డేట సైన్స్ సిఎస్ఈ సి ఎస్ ఈ విత్ సైబర్ సైక్ డేటా సైన్స్ సిఏసి విత్ సైబర్ సెక్యూరిటీ సిఏస విత్ ఫారెన్సిక్ అ ఇంకా ఉత్తి డేటా సైన్స్ ఉత్తి అవి ఉత్తి సైబర్ సెక్యూరిటీ సింగిల్ సింగిల్గా అయి సింగిల్ సింగిల్ ఉంటాయి ఇది సింగిల్ సింగిల్ ఉంటది
ఆ
ఉ సిఎస్ఏఎంఎల్ ఇప్పుడు అందరు ఇస్తుకునేది సిఎస్ఏఎంఎల్ లేకపోతే ఉత్తి ఏఎంఎల్
అంటే ఏంటిది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్
ఆహా
అ
ఉ
సిఎసిఏఎంఎల్ మంచిదే సఎస్స డేటా సైన్స్ మంచిది సఎస్సి సైబర్ సెక్యూరిటీ మంచిదే సీఎంసీ ఫారెన్సిక్ మంచిదే ఇవన్నీ మంచిది ఫారెన్ సిక్సీయ డి
ఆ
ఫారెన్సిక్ ఫారెన్సిక్ గ్యాదరీ ఇస్తారు కదా
ఆహ
దాని కోడుతోనే ఎట్లా అది రోబోటిక్స్
అర్ధం కాలే
రోబోటిక్స్
ఆ
చాలా ఉన్నాయి ఇవన్న ఇక్కడ కాలేజీలల్లో ఉండవు
హైదరాబాదు
అ ఇక్కడ కూడా ఉన్నాయి కాని ఇక్కడ అన్నిట్లలా ఉండవు కొన్ని కొన్నిట్ అంటే ఫ్యాకల్టీ లే అని చెప్పేసి అవన్నీ
ఇక్కడ మాక్సిమం ఇది ఈసఏ సిఎస్ఈ ఇవి నార్మల్ కోర్సులు అయ ఇప్పుడు నేను చెప్పిన వాటికల్లోనే ఇంపార్టెన్స్ ఉంటా ఇతారా
హ
మరి అవి కావాలంటే ఎట్లా
కాలేజ్ లో లే తుక్కాలే కాలేజ్ లో ఉన్నాయి అవి ఇవని చెప్పి
ఆఓహ
ఖమ్మం ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉంటాయి
కమ్మం ఒద్దు
ఎందుకు
ఖమ్మం వద్దా అనుకుంటానును
వొద్దునుకుంటారు కానీ ఖమ్మం కాలేజెస్ కూడా మంచివి అందులో కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి
అర్థం కాలేదు
చూద్దాం అప్పటికల్లా
కానీ అక్కడ కూడా ప్లేస్మెంస్ అవుతుండే
ఆహ
హు
మరి ఇన్ని మంచి మంచి కాలేజీలు పెట్టుకొని అస డెవలప్లింగ్ కాలేజన్న వట్ జాయిన్ని
ఎందు పలేద అది యూనివర్సిటీ లేద
అ
అది యూనివర్సిటీనే కాబట్టి జాయిన్ అయినా
ఆహ
హు ఎందుకు ప్లేస్మెంట్స్ ఉంటాయేమో అనుకుని పోతే మేము మాకు ప్లేస్మెంట్స్ లే
అ
అ నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ లో అయితే వాళ్ళు పైసలు పెట్టించుకొని ప్లేస్మెంట్ చెప్పిస్తారు మ మా దానికి అట్లా పైసలు కట్టవద్దు ప్లేస్మెస్ రావు
ఉ
సో సింపుల్
అర్థం కాల
సో సింపుల్
ఉ
అసలు కోడింగ్ నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఉందా
లేకుంటే
లేకుండే వేర ఏది ట్రై చేసుకోవాలి కోడింగ్ంది
ఇంకో డౌట్
హ
అంటే ఇప్పుడు ఈ ఎంసెట్ ఆన్లైన్ చేసటప్పుడు మనం ముందే చూజ్ చేసుకో కోవాలా సరే మనం పలానా కోర్సు తీసుకుంటున్నాం అది ఇది అనేది లేకపో జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరక ఈ టాపిక్ మొత్తం
అవును
అట్లయితే ఎం కాదు మళ్ళ అక్కడ పోయినాక నాకు వాటి మీద అవగాహన ఉండంది దీనికి కూడా ఉండకపోవచ్చు
హు
అన్నికే అడికిన్నా
ఏ ఉ ఎగ్జామ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడునుకు గ్రూప్ కాలజ వారిని
ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అప్పుడు కూడా నీకు అంత ఎన్నఏం ఉన్నా అడుగుతారా
హు నీకు రావాలి ఎక్సమ్రాయాలి రాంక్ రావాలి ర్యాంక్ రావాలి
ఆ
సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవాలి సార స్ స్లాట్ వస్తాయి ఎట్లా తెలిపాలంటే మెస్ేయళందు కొత్త మీరు ఎతుకోవాలా గోగుల్లా
ఆహా
స్లాట్ బుక్ చేసుకోవాలి రిజిస్టర్ అవ్వాలి స్లాట్ బుక్ చేసుకోవాలి కౌన్సిలింగ్ పెట్టుకోవాలి కౌన్సిలింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత త ఇది వెబ్ ఆప్షన్స్
ఆ
వెబ్ ఆప్షన్స్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కాలేజ్ లో అ ఇ సీట్ నచ్చినా నచ్చకపోయినా అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది జాయిన్ అవ్వాలా జాయిన్ అవ్వాలా ఫ్రీ పేమెంట్ ఇయ్యాల జాయిన్
ఏడుంటది
జాయినింగ్ రిపోటీ ఇయాల ఫీ ఎంతవుతుంది కాలేజ్ క ఎంత
అంటే నీ నీ గెస్ట్ ప్రకారం నువ్వు చేసినావు్ కదా అప్పుడు ఎంత వచ్చింది
నాకా ఫస్ట్ ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టినారని ఫస్ట్
ఆహా ముప్పై ఐదు వలా
అ ఫస్ట్ థర్టీ ఫై్థౌండ్ కట్టి మళీ మళ్ళా రెడీలో వచ్చినా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్పుడు టెన్ థౌసండ్ రీఫండ్ అయినాయి
ఆ
మళ్ళా ఈ కాలేజ్ లో మళ్ళా జీరో ఫీ వచ్చింది మళ్ళీ థర్టీ ఫైవ్ థౌజండ్ రిఫండ్ అయింది ఆ
మ్ హు ఇకుంటై ఆటోమేటిక్గా డితే
ఆ అయితై
అంటే మనం మళ్ళ ఏమన్నా రీఫండ్ కానీకేమన్నా చేసుకోవాలా లేక్
అవసరం లేదు అయ్యే అయితై
ఆహో కానీ అలాట్మెంట్ మనం పెట్టుకున్న కాలేజ్ కి సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఫీజు మాత్రం పే చేయాలి
పే చేయాలి మరి
ఆ సరే మనకు నచ్చలేదు మేము పే చేయొద్దనుకుంటున్నాం అంటే సరే సే ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక ఒకటనుకున్నాం ఆ కాలేజీ గురించి తెలిసినాక మనకోద్దనుకున్నాం సెకండ్ లో కౌన్సిలింగ్ లో ఏదో ఒకటి అనుకుంటాన్నం
మ్మ్ అప్పుడు ఫస్ట్ దిగుండదు సెకండ్ దోచ్చినప్పుడు
మళ్ళీ ఎట్లా మరిే
అందుకే కదా నీకు ఫస్ట్ ది హోల్ల్లో పెట్టుకోవాలి అంటే ఫీపే చేయాల అల్ల జాయిన్ ఆ జాయిన్ అవ్వాలే
మ్మ్మ్
హుమ్మ్
మళ్ళా ఓకే నచ్చలేదాని అంటే
అర్ధం కాలేదు నాకు
ఇప్పుడు ఒ కాలేజ్ అనుకుంటున్నావ్ ఆ కాలేజ్ నచ్చలేదాన్ అంటే మా
నచ్చలేదంటే క్యాన్సిల్ చేసుకోవాలి
మళ్ళ ఆన్లైన్స్ సెంటర్కే గ యియన్నీ పోయి చేసుకునేది
కాలేజ్ నుంచి చేసుకోవాలి
మరి మాక్ కాలేజ్ వద్దానుకుంటానం
స్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో కాలేజ్ వచ్చింది
మ్
నాక్ కేయూ కాలేజ్ వచ్చింది
మ్
నాక్ కేయు కాలేజ్ వచ్చినప్పుడు నాకు అది ఇష్టం లేదు
మ్
నాకు నెక్స్ట్ టైం మళ్ళా అదే కాలేజ్ అదే బ్రాంచ్ వస్తదో రాదో అని చెప్పేసి నేను అది హోల్లో పెట్టినా
మ్
హోల్డ్ ల పెట్టాలి అంటే అలాట్మెంట్ అడ్ అక్కడ బోయ్ జాయిన్ అవ్వాలి ఫీపే చేయాలి ఫీపే చేసిన జాయిన్ అయినా నాకు సెకండ్ లో ఇంకా వేరే కాలేజ్ వచ్చింది ఇప్పుడు సెకండ్ ల వేరే కాలేజ్ వస్తే ఇది ఆ ఫస్ స్తె ఆటోమేటిక్గా క్యాన్సిలైపోతది
మ్ హు అంటే మనం పెట్టుకోనంటే మళ్ళా సెకండ్